ఇ రోజ్ మనం ఏ టాపిక్ గురించి మాట్ ట్లాడుకుందామండి ఆ వినిపిస్తుందండి
బవున్నార
ఆ బాగున్నామండి మీరెలా ఉన్నారు
ఉమ్ పర్లేదండి బనే ఉన్నా బోజనం చేసార
ఈ రోజు మనం దే టాపిక్ గురించి మాట్లాడుకుందం
ఆ నగరాలు మరియు గ్రామాలలో అంటే కాలుష్యంగురించి మాట్లాడుకుందాం
ఆ అలాగేనండి కాలుష్యం అంటే ఏమిటి
కాలుష్యం అంటే నా ఆ పరిసరాలను ప్రకృతికి సంబంధించిన విషయాని పాడు చేయడం అది మన మనవుడా మనవ మనుగడ కోసం చేసే ఒక కృత్రిమ పని
ఉమ్ నిజమేనండి కాలుష్యం ఎన్ని రకాలుగా ఉంటుంది
కాలుష్యం చాలా రకాలుగానే ఉంటుంది గాలి నేల నీరు కాంతి చేప ఇలా
ఆ అవునండి గ్రామాల్లో గాలి కాలుష్యం ఎలా ఉంటుంది
గ్రామాల్లో గాలి కాలుష్యం తక్కువగానే ఉంటుంది పట్టణాలతో పోల్చు కుంటే
ఎందుకంటారు
ఎందుకంటే అక్కడ ఎక్కువగా ఎవరు వాహనాలను వాడరు నడపనివి ఎక్కువగా ఎంచుకుంటారు లేదంటే సైకిల్ పైన వెళ్తారు అదే మీరు నగరాలకు వచ్చి చూస్తే ఎక్కడా మీరు సైక్ కిల్లను కాని నడకను గాని చాలా తక్కువగా చూస్తారు ఎక్కువ మంది
అవును నిజమేనండి
పొగను వదిలే బండ్లను చూసుకుంటారు
ఉమ్ అవునండి నగరాల్లో గాలి కాలుష్యం ఎందుకు ఎక్కువగా ఉంటుందనుకుంటున్నారు
మీకు ఇప్పుడు చెప్పినట్టుగా అందరు ఎక్కువగా బండులను ఎంచుకోవడం వల్ల వారికంటూ వారు వెళ్ళాలనుకున్న గమ్యాన్ని తొందరగా చేరడానికి వారు ఎక్కువగా వారి కంటు సొంత ఏదైనన బండి ఉండాలని కోరుకుంటారు అందువలన
ఆ అవునండి గ్రామాల్లో నీటి కాలుష్యం ఉంటుందా
ఆ ఉంటుందండి అది రైతులు వాడుకున్నా రైతులు వారి పంట పొలాల కోసం ఏస్తారు కదండి ఎరువులు అ అవి ఎలా మట్టితో కలిసి నీళ్ళల్లో కలిసి ప్రయాణించడం వల్ల అలా జరుగుతుంది
ఆ నిజ్ నిజమేనండి నగరాల్లో నీటి కాలుష్యం ఎలా వస్తుంది
నగరాల్లో నీటి కాలుష్యం అందరూ చెత్త ఎక్కడ పాడేయల్లో తెలియక నీళ్ళల్లో పాడేయడము లేదం ఏవైనా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కంపెనీలు వాళ్ళ చెత్తను ఇంకా విషపురు తమైన గాళ్లను వదలడానికి ఆ నీటిని ఎంచుకుంటారు అందువలన
ఆ నిజమేనండి నేల కాలుష్యం గ్రామాల్లో ఎలా వస్తుంది
నేల కాలుష్యము చెత్త వేయడం వలనో ఎక్కువగా ఉండదు కానీ ఉంటుంది ఎలా ఉంటుందంటే పొలాలకి మాడే వాడ్ డే ఎరువులు మందులు వలన ఉంటుందండి
అఔహా నగరాల్లో ఎలా ఉంటుంది మరి నేల కాలుష్యం
చాలా ఎక్కువగా ఉంటుందండి ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడటాలు చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ప్లాస్టిక్ అంతా ఇక్కడ పడితే అక్కడ పాడేస్తారు అలా పాడేయడం వల్ల ఎక్కువ నేల కాలుష్యం అవుతుంది మళ్ళీ అదే పాడేసిన దాన్ని ఏరి అదే నేల పైన కాలుస్తారు దాని వల్ల భూమిలో శక్తి తగ్గిపోతుంది
అహ నిజమేనండి శబ్ద కాలుష్యం గ్రామాల్లో ఎక్కువగా ఉంటుందా
ఆ లేదండి తక్కువగానే ఉంటుంది ఎందుకంటే పెద్ పెద్దగా ఎవరు వాహనాలు వాడరని ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా
ఆ అవునండి
ఆ లేకపోతే అదే పట్టణాల్లో చూసుకుంటే అందరూ హారన్ సౌండ్లు ఇంకా ఎక్కువగా కట్టడాలు కట్టడం వల్ల దాని నుంచి వచ్చే శ డాలి ఇవే ఎక్కువగా ఉంటాయి.
ఊ అవునండి, కాంతి కాలుష్యం అంటే ఏమిటి.
అంటే ప్రకృతి నుంచి వచ్చే కాంతి కాకుండా, కృత్రిమగా మనము. బా పొందుతున్న కాంతండి, లైట్ వెలుగులు, ఇలాంటివన్నీ.
ఆ.
దీని వల్ల వొచ్చే, వేడి వల్ల వొచ్చే. ఆ ఉంటుందండి. కానీ చాలా తక్కువ ఉంటుంది.
ఆ.
ఊ.
అయితే నగరాల్లో ఎక్కువగా ఉంటుంది అన్.
అవునం. ఇ రాత్రంతా కూడా వెలుగుతూనే ఉంటాయి, చాలా చోట్ల రా రాత్రి పూట కూడా, ఏమంటారు వ్యాపారం జరుగుతుంది అ. అక్కడంతా వేసుంటారు, ఇంకా వ్యాపారం కోసం పెద్ద పెద్ద పోడియంలు, బస్ స్టాండ్లు సి. లైట్సు ఇలాంటివన్నీ రాత్రి అంతా వెలగడం వలన. అక్కడ ఎక్కువగా క్రాంతి కాలుష్యం జరుగుతుంది.
గ్రామమా లేక నగరం లాంటిదా.
నేను, నివసిస్తున్న ప్రస్తుతం ఉన్న. చోటయితే గ్రామం నగరం అని, విభజించి చెప్పలేని ఇలాంటి చోటే. ఒక పక్ గ్రాము ఒక పక్. ఒక పట్టణము ఉంటుంది, కానీ పట్టణం అనే చెప్ప.
అండి. కాలుష్యం ఎలా ఉంటుంది మీ ప్రాంతంలో.
ఉంటుందండి రోడ్డు మీదకి వెళ్తే, ఒక కిలోలు కిలోలు దుమ్ము లేస్. ఉచ్చితంగా, ఇంకా ఇక్కడ కట్టడాలు అ నిరంతరం. జరుగుతూనే ఉంటాయి.
ఆహా. అందుకని మీరు బయటికి వెళ్ళరాా అండి.
ఎక్కువగా వెళ్ళాలనుకోనండి, వెళ్ళాలనుకుంటాను కానీ దుమ్ము. ధూలు ఉన్న ప్రదేశాలు కాకుండా అలా. చెట్లలో పుట్టల్లో దూరి తిరగడం అంటే, కొంచెం ఆసక్తి చూ.
ఎందువల్ల అంటారు, అంత కాలుష్యం మీ ప్రాంతంలో.
ఎందువల్ల అంటే అందరూ, బండ్లు వేసుకొని ఎక్కువగా తిరగడం వల్ల లోపల.
ఉన్న కూలీన బయటికి రావడం వలన. నేను అంతున్ నల్ల మళ్ల గ్రామం.
మాది, మాది కూడా అంతేనండి, నగరం లాంటిదే.
నగరం లాంటిద. నీకు నగరం ఇష్టమా గ్రమం.
నాకు గ్రామమే ఇష్టమండి.
ప్రశాంతంగా ఉంటుంది.
ఇంకా. మీకు గ్రామంలో, ఏ పాత్ర అంటే. అ చి. అడగండి తాప కాలుష్యం అంటే, ఏంటో చెప్పన. అంటే మీరు ఎలా ఉండడాని. కి ఎక్కడ మీకు నచ్చతుంది గ్రామంలో ఇదంటే నాకు బాగా ఇష్టం అన్నట్టు ఉంటుంది కద అదే పట్నంలో అనుకో అన్ని సౌకర్యాలు ఉంటాయి అది గ్రామంలో నీకు ఏది ఇష్టము మీకు గ్రామం ఇష్టమని చెప్పడానికి మ్
గ్రామం అని చెప్పడానికయితే పంట పొలాలండి
అ
మంచి అంటే స్వచ్ఛమైన గాలి వస్తుంది ఇప్పుడు ఉన్న కాలంలో గాలిని కూడా కొంటున్నాం కదా ఆక్సిజన్ కరోనా టైంలో లో ముఖ్యంగా మనం చూసాం
గాలిని కూడా కొనాల్సినంతగా పరిస్థితి వచ్చింది
పరిస్థితి వచ్చింది కరోనా టైంలో మీరేం చేసారంండి
ఏమి చేయనందుకు భయపడుతున్న ఆ క్షేమంగా ఉండాలని అందరు బాగుండాలని అనుకున్నాం అంతే
ఆ ఇంట్లోనే ఉన్నారు కదా మీ బయటికి రావాలి అలా ఏం అనిపించలేదా
చాలా అనిపించిందండి అంటే అప్పుడు మేము బడి చదువుతున్నాం కదా పెద్దగా బయట విషయాలు తెలివండి ఏదో చెప్పారు మంచిదే కదా బయటికి వెళ్లినాక లేదు అని ఆనందపడ్డాము
అవునా అండి
ఆ మీరేం చేసారండి
మా అమ్మ మా అమ్మ మా నాన్నకి ఆ టైంలో కరోనా వచ్చిందండి సో మేము మా అమ్మ నాన్నలకి కొంచెం దూరంగా ఉన్నాము
మ్
సో అది కొంచెం బాధాకరమే కానీ ఆ బాధాకరమైన విషయమే కానీ కొన్ని రోజులకు అది తగ్గిపోయి మళ్ళీ అందరం మళ్ళీ వాళ్ళని చూడ్డం కలవడం
చాలా సంతోషాన్ని ఇచ్చినట్టుంది కదా
ఆ సంతోషాన్ని ఇచ్చిమ్మండి
మ్ మీరు కరోనాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు
మేమైతే శానిటైజర్లు ఎక్కువగా యూజ్ చేసాం అంతకు ముందు అంటే ఎప్పుడు యూస్ చే అంతగా యూజ్ చేయలేదు కరోనా టైమ్ లో బాగా యూజ్ చేశాం అలాగే మాస్క్లు అప్ ప మాట్లాడే వాళ్ళం కూడా కాదు పక్కన ఇంటి వాళ్ళతో కూడా
ఆయినా ముందు ఇంట్లో వాళ్ళకు వచ్చిందంటే వాళ్ళు కూడా మొగ్గు చూపారండి మాట్లాడానికి
ఆ అవునండి
మాకు కూడా ఇంట్లో అలాంటివి జరిగాయి మా నాన్నగారికి వచ్చింది మాకు కూడా వచ్చిందని టెస్ట్ లో వచ్చింది కానీ మాకు ఎలాంటి సింటమ్స్ లేవండి మా ఇంట్లో నలుగురికి వచి వచ్చింది మా నాన్నగారికి ఎక్కువగా బాగోలేదు హాస్పిటల్ లో ఉంచడానికి హాస్పిటల్లో కూడా ఖాళీ లేదు సో ఇంట్లోనే హోమ్స్యండ్ ఓ ఏమంటారు ఓ హౌస్ అరెస్ట్ లాగా ఒక రూమ్ లో ఆయన ఉండి ఫుడ్ ఒకటి పంపి వచ్చేవాళ్ళం చాలా నీరస పడ్డారు కొంచెం భయ మేసింది కానీ కోలుకున్నారు సంతోషమైన విషయం
సంతోషం సరే అండి మీతో మాట్లా ట్లాడం చాలా సంతోషంగా ఉంది
మాకు కూడా ధన్యవాదాలండి
ధన్యవాదలు